హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి ఏం చేస్తున్నారు బాగున్నారా
ఆ బాగున్నాం బాగున్నారా మీరు
ఆ బాగున్నామండి
తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి ఇప్పుడే
హ్మ్ ఏం ప్రిపేర్ చేసారు ఈరోజు
ఈ రోజు క్యాప్సికం అండి మసాలా వే ఇది చేశాను
అవునా మేం బెండకాయ చేసాం ఈ రోజు బెండకాయ లేడీస్ ఫింగర్ చేశా తమండి లేడీస్ ఫింగర్ తింటే చాలా మంచిదండి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అసలు తెలుసా అండి మీకు
తెలుసండి చిన్నపుడు మా మమ్మీ అయితే బెండకాయ తిను బెండకాయ తిను మంచిగా పని చేేస్తది బ్రెయిన్ లెక్కలు మంచిగా చేస్తాము అని చెప్పేది
అవును నిజమే అండి
దొండకాయలు తినకు దొండకాయలు తినకు అది తింటే మైండ్ మొద్దు బారుతది అని చెప్
అలా ఏం లేదండి అన్ని వెజిటబుల్స్ తినొచ్చు అట్లా అంటారు గని ఇంకా బాలింతలు తింటే బాలింతలు తింటే మాత్రం చాలా మం హెచ్చరిక
బెండకాయలు తింటే అవును అని అన్నారు ఇప్పుడు దొండకాయలు తింటే కాదు అంటున్నారు
వెజిటేబుల్స్ అన్ని తినొచ్చు అని చెప్తున్నాను అన్ని దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి మినరల్స్
హ్మ్ హు అందుకనే ఇంకా దొండకాయ మధ్య మానేసాము
అవునా మేమైతే క్యాప్ అద ఏంది క్యాబేజీ క్యాలిఫ్లవర్ అసలు తెచ్చుకోమండి నచ్చ నే నచ్చదు అసలు నాకు ఎందుకో
అవునా మేము నైట్ క్యాబేజీయే చేసాము చాలా బాగుంది క్యాబేజ్ పకోడి కూడా ఎక్కువ చేస్తూ ఉంటాం
అలాంటే పకోడి రెసిపీస్ ఓకే పర్లే తింటారు కావచ్చు కాని కర్రీస్ అయితే నాకు అస్సలు పోవండి ఏమైనా అనుకోండి కాని ఆ క్యాలీఫ్ల క్యాబేజ్ కొంచెం కొ తింట కావచ్చు కాని ఆ క్యాలీఫ్లవర్ అయితే వామ్మో అస్సలు నా వల్లా కాదు
ఎందుకు ఎటు పోవు
అదేనా తినబుద్ధి కాదండి దాంట్లో అన్ని పురుగులు ఉంటాయి అసలు చూస్తేనే వ్యాక్ అనిపిస్తాది ఎందుకో
ఆహా పురుగులు అన్ని ఫ్లవర్స్ లో ఉండవు కదండి ఇది ఉన్నా కూడా మనం వేడి నీళ్ళలో ఉ
వేస్తాం కర్రి ఎందుకా అంటేనే అసహ్యం అనిపిస్తది అసలు నచ్చను నచ్చదు అది మరి ఇష్టం బాలేదు కానీ ఇక మీకు ఇష్టమే తినండి పర్లేదు నేను ఇక నేను చెప్తున్నాను నా ప్రాబ్లం అనేది అంతే
అవునా మేమైతే తింటాం ఏంటండి
మూవీస్ చూసారా ఈ మధ్యలో ఏమైనా
మూవీసా మూవీస్ అంటే నేను చూడలేదండి ఇది కేరళ స్టోరీ టూ చూద్దాం అనుకుంటున్నాను
అవునా వన్ చూసారా
వన్ చూసామండి మేము మాకు థియేటర్ లో ప్రొవైడ్ చేసిరు ఫ్రీగా ప్రతి ఒక్క మహిళ అమ్మాయి చూడాలి అని చెప్పేసి అయితే చూసాను నాకు చాలా భయం వేసిందండి అమ్మో ఎప్పుడు ఏ ఒక్కరు అట్లా వెళ్ళోదు
ఈ సమాజం కొంచెం మారతాది అండి ఈ గర్ల్స్ లేడీస్ ఉన్నాయి కదా స్టైల్ చేయడం చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం అన్న అవసరమా అండి అసలు నచ్చనే నచ్చదు అసలా అట్లా అట్లా చేయొద్దు అమ్మ నాన్నకి ఇ ద్రోహం చేయదు కదా వాళ్ళు నమ్మకం పెట్టుకుంటారు కదా నా బిడ్డ నా కొడుకు మంచిగా చదువుకుంటారు మంచి జాబ్ చేస్తారు మమల్నీ పోషిస్ తరు అని ఆశ పెట్టుకుంటారు ఈ టీనేజర్స్ ఏం చేస్తారు అట్రాక్ట్ అయి మంచి ఆకర్షకు గురయ్యి వాళ్ళు ఇంకా ఏం చేస్తారు వేరే వా తే ఇట్లా అల్రె పిచ్చి పెట్టుకుంటారు ఆగ బాగం అయితారు
అది అవునండి అవును కానీ ఈ మూవీలు అట్లా ఏం లేదండి ఆమె హాస్టల్ కివెళ్ళే వరకు ఆ వేరే మతస్థులు ఇంకా అందులో చేర్చాలి అని చెప్పేసి అట్లా చేస్తారండి ఇక
ఉమ్
కానీ కొంచెం భయంగానే ఉంటుంది అందుకనే టూ చూడాలి అందరూ చాలా మంది అన్న మూ వీ టూ చూడు ఇంకా బాగుంటది అ ని మా ఫ్రెండ్స్ చె పరువు ఇక చూడాలి అని అనుకుంటున్నా మీరే మూవీ చూసారు
మే ఈ మధ్య తే ఏదీ చూడ్ లేదండి అక్చుఅల్లీ
హ్మ్ హ్మ్
నీకు ఏ మూవీ అంటే ఇష్టం అండి
నాకు ఆ ఇది డ్యూడ్ ఇష్టం అండి డ్యూడ్ తెలియదా అండి
త్త గింటున్న ప్రభాసా
ఏ కాదు మన ఇటు సౌత్ ఇండియాలో హీరో
దేవరకొండనా
లేదండి ఆ నేమ్స్ ఏమో నాకు గుర్తు లేవు నేమ్స్ ఎందుకు కని మన సౌత్ ఇండియా హీరో బాగుంటది
అవునా ఓకే ఈ సమ్మర్ కి ఏమైనా ప్లాన్ చేస్తున్నార అండి ఎటన్న వెకేషన్ వెళ్దామ నీ
ఆ మూవీ ఎట్లా ఉంటదంటే ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా షాకింగ్ గా ఉంటాయి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయలేము మనం అసలు అట్లా వస్తాయి బాగుంది
ఏంటి
మూవీ లో షా డ్యూడ్ లో అండి డ్యూడు
చూసారా ఆల్రెడీ
చూస్తాననే చెప్తున్నాకదండీ
నేను వేరే టాపిక్ మాట్లాడదు మాట్లాడదలే అయితే మరి మీరు అదే చెప్తున్నారా నేం చూస్తున్నా
ఆహా చెప్పండి ఏమో అడుగుతున్నారు
ఈ సమ్మర్ లో వెకేషన్ అటె టూర్ వెళ్తున్నారా అని అడిగినా మీరేదో చెప్తున్నారు
సమ్మరు మూవీ ఏంటండి
మళ్ళా మూవీ అంటది సమ్మర్ లో ఎ టూర్కి వెళ్తున్నారా వెకేషన్ కి బయటకి బయట ఊర్లోకి ఏమన్న ప్రదేశాలు చూడడానికి అర్థమవుతుందా
ఆ వినిపిస్తుందండి సమ్మర్ లో అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేయము ఎండలు బాగుంటాయి మేము ఇంట్లోనే హ్యాపీగా కూలర్ వేసుకొని ఏసీ వేసుకొని ఉంటామ అండి
ఊటీ ఎల్లచూగదా చల్ కూల్ గా ఉంటుంది
ఓకే అక్కడ వెళ్ళాక కూల్గా ఉంటదేమో కానీ వెళ్ళలేటప్పుడు అయితే వేడిగానే ఉంటుంది పెది కదా
మనం నువ్వు నడుచుకుంటన్నాం అయితే వెళ్ళావు కదా వెేయికిల్లనే తంగ
వెహికల్ వెళ్ళి దాన్ని ఏద ఏదో ఒకటి చేసి తట్టుకుంటానండి పిల్లలు అలా కాదు కదా
మీకు ఎంతమంది పిల్లలు అండి మీకు మీకు ఎంతమంది పిల్లలు
ఇద్దరు ఆ పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఏడుస్త వస్తా ఉంటారు అది ఇది ఇది నాకు అసలు కాదండి నాది నాకే
ఇద్దరు బాబులా పాపలా బాబు పాపనా మీకు ఓకే ఓకే అండి
మీరెట్టు ప్లాన్ చేస్తున్నారు వెళ్ నవు క మీరు
కినా లే కుంటే అటు అరకు అటు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నామా ట ఎస్తరా మేర మన్న
లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు మీ ఫ్యామిలీ వెళ్తున్నారా మా మేము వాళ్ళు అట్లా ఎవరైని వస్తున్నారా
మేమి మా ఫ్యామిలీ వెళ్తాం ఏం చేసోస్తారో ఈ వన్ మంత్ వెకేషన్
అక్కడ ఏము ఉంటదండి
లోయలు ఉంటాయి బీచ్ ఉంటది
లోయలో పడిపోతారు జాగ్రత్త మంజుమల్ బాయ్స్ మూవీలో అలానే ఉంటది
మేమట్లా పడి పోమం మేము అంత దూరం అసలు మా హస్బెండ్ దగ్గకి పోనియ్యాలి దూరం ను చూడండి అని చెప్తారు అర్థం అవుతుందా
దా వీడియోలు
అట్లా ఫోన్ చూసింది వేరే ఉంటది నా అనుభవించింది వేరే ఉంటది మమ్మల్ని ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాలా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలా మమ్మల్ని మా వారు తీసుకెళ్లారు అంటే మ్యాచ్ మా పిల్లల పుట్టకముందు అంటే అ ఇక డ్యామ్ ఉంటది మా దగ్గర మా ఊరు దగ్గర పెద్ద డ్యామ్ అది ఫేమస్ ఆ అయితే అ అక్కడికి తీసుకెళ్ళారు నేను నార్మల్ క్యాస్యువల్ చూద్దామని తీసుకెళ్ళను అమ్మో ఎంత భయం వేసిందంటే ఫుల్ భయం వేసింది ఎట్లా అంటే మెప్పడదా
చిత్త పుర్లు భయం వేసి అంత ఏముందండి చిరుతపుుర్లు వచ్చాయా
చిరతపులు ఏం రాలేదండి ఇప్పుడు పక్కన వాటర్ పడతా ఉంటే సౌండ్ వస్తా ఉంటే పక్కనే మెట్లు ఉన్నాయి మెట్లకి పై కెళ్ళాల ఆ మెట్లు ఎట్లు ఉన్నాయింటే డంగ్ డంగ్ డంగ్ అంటున్నాయి అవి ఇనపయి అది ఇట్లా మంచి స్టాండర్డ్ గా లేవు బ్యాగ్ వేసుకోవాలా దాన్ని పట్టుకొని ఎక్కాలి డాంగ్ డాంగ్ అంటున్నా ఇటు వాటర్ పడుతున్నాయి నా కింద చూస్తే ఇంకా ఫుల్ భయం వేస్తుంది ఎక్కడ పడిపోతనా అని ఘోరం భయం వేసింది అస
అలాంటి అడ్వెంచర్స్ లేదు లేదు అలాంటి అడ్వెంచర్స్ ఫేస్ చేయడానికే కదా మనం వెళ్ళేది
నేను వెళ్ళాను నాకు ఎలాంటి ఇష్టం లే చెప్పిన కూడా బలవంతంగా తీసుకెళ్లారు అన్న నేను ఏం చెయాలి నాకు అలా నచ్చవు భయం అయిత్తది ఫుల్ అర్ధమవుతుందా
మరి ఇప్పుడు కొడఐకానాల్ ఎలా వెళ్తారు అరక్కుకు ఎలా వెళ్తారు మరి అక్కడ ఏం చేస్తారు ఆహా అని
నడుచుకుంటా అయితే వెళ్ళను బట్ ట్రైన్ ఓ కారో ఓ లేకపోతే బుక్ చేసుకు
అయ్యో నేను అనేది అక్కడ వెళ్ళినంక చూడ డానికి అండీ
ఇక్కడ చూడడానికి వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇట్లా ఇట్లా తీగలకి ఇట్లా ఉంటాయి కదా వాళ్ళు ఏమంటారు ఇట్లా కూర్చొని చూస్తారు దాని లోపలికి పోయి ఇట్లా జ్యూయీ అని పోతాయి ఈ సినిమాలా చూపిస్తాయి చూడండి దాంట్లో నుంచి చూస్తాం మేము అట్లా లోయల పడిపోము అ దగ్గర చూడడం అట్లా ఉండదు అర్ధమవుతుందా మీకు
హహ అర్థం అయితుంది అండీ
ఓకే మీరు వెళ్ళారా అన్నాయ్య ఏమన్న ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీకీట్ల
లేదండి అట్లా వెళ్ళడం సమ్మర్ లో ఇంట్రెస్ట్ లేదు కాని మేము వింటర్ లో వెళ్తా తాము ఇంకా మేము పిక్నిక్
వింటర్లా ఆ చల్ల గడ్డ గడ్డ చల్ల పోయి గడ్డ కడతారా అండీ మీరు ఎమన్నా
మేము ఇడ్లీలు కట్టుకుంటాం అండీ ఇడ్లీ
రా ఎస్ ఎన్ని ఐనా కట్టుకోడా ఇడ్లీలల్ల హ్ పుల్ చలి ఉంటది కదా మనం అక్కడ వాతావరణం మనం అక్కడ తట్టుకోలేము అసలు తెలుసా నేను ఎప్పుడు స్వెటర్ వేసుకునే ఉండాలా చేతి గ్లౌజెస్ ఉండాలా కాళ్ళకి సాక్సెస్ ఉండాలా అర్ధమవుతుందా
అవును ఈ ఎండకు అన్నీ ఏమి ఉండదు అసలు
అవి కరిగిపోతాయి మొత్తం అటు ఇటు అయిపోతాయి ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళాలి చల్లగా కూల్గా వెదర్ ఉంటది అడ మంచి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు యోగ చేసుకోవ ధ్యానం చేసుకో కోవచ్చు
అది కూడా కరెక్ట్ గాని ప్లాన్ చేయం మేము ఇం ఇంకా వింటర్ లోనే వెళ్ళనాం కాబట్టి
మీ పిల్లలు ఏమన్న అడగరా పిల్లలు మా మమ్మి వెళ్దాం మమ్మి వెళ్దాం అని అవి అమ్మ ఏమనీ
కొని కూర్చోని అంటం ఇంకా మా వైపు ఇట్లనే ఉంటది
అయ్యో అంత పాపం అంత చిన్న పిల్లల్ని అలా చేయకూడదని పాపం వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు స్కూల్ కు స్కూల్ స్కూల్ అంటారు ఎప్పుడన్నప్పుడు తీసు తీసుకెలితే మైండ్ రిఫ్రెష్ ఉంటది
మేము ఎట్ల తెలుసా అండి మా వైపు అలా ఉండదు ఇంటికి అచ్చినంక ఫోన్ వాడితే వాళ్ళ బెత్తం తోటి కొట్టడమే ఉంటది వాళ్ళచ్చి హోంవర్క్ కంప్లీట్ జేస్కొని అప్పుడు మాది కూడా తిని అంత అయిపోయినంక కూర్చొని మేము మంచిగా ఆన్ తక్షరి అట్లా పిల్లలతోటి ఆడుకుంటాం అప్పుడు ఫిజికల్ గేమ్స్ ఇట్లా ఉండేసరికి బాగు వాళ్ళు బాగుంటారు చెప్పిన మాట వింటరు ఫోన్ క్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే మే మారం జేస్తూ ఉంటరు
అవునా అంత మంచి వాళ్ళ మీ పిల్లలు
మేం పెంచడమే పెంచడమే చిన్నప్పడి నుండి అలా పెంచాము
అవున అల్లరి అస్సల్ చెయ్యరా ఐతే గుడ్ మరి గుడ్ గుడ్ కొన్ని టిప్స్ కూడా చెప్పండండి మా మేం గూడ పాటిస్తాం అట్లా
ఓకే అండి తర్వాత్ చెప్పుకుందాం బాయ్
బాయ్